వినిపిస్తుందారా
ఆ వినిపిస్తుందండి
ఇప్పుడు క్లారిటీగా వినిపిస్తంది. ఇంతసేపు వినపడాలె అట్లా
అవును ఏం చేస్తున్నావ్ అక్క
ఏం లేదురా కాలి
అవునా
ఉ ఏం చేస్త
ఏం లేదక్కా ఖాళీగనే ఉన్నా
అయిపోయిందా పని
ఆ పనులంతా అయిపోయినాయి అక్క తిన్నారా మీరు
ఆ తిన్నాం రా
ఆ అయితే ఖాళీనే ఉన్నాం కదా ఏదో మూవీ చూద్దాం అనుకుంటున్నా అంటే కొంచెం ఉ ఇంకా రొటీన్ గా ఏం చేద్దాం అని చెప్పేసి ఒక కొద్దిసేపు మూవీ చూద్దాం అనుకున్నా అంతే
అంటే మూవీస్ అంటే నీకు మామూలుగా మూవీ చూ చూ కరెక్టే గానీ అంటే నీకు ఇప్పుడు ఈ జనరేషన్ మూవీస్ ఇష్టమా లేదంటే అంటే అంటరు కదా ఓల్డ్ డియా లేదంటే కొంతమందికి న్యూ అంటే ఇష్టం అట్
ఆహా నా నాకు ఓల్డ్ కాదు ఇంకా నా కొంచెం న్యూ మూవీసే న్యూ మూవీస్ అంటేనే ఇష్టం నాకు
ఆహా
హా
సిన్మాలుంటేనే నచ్చుత ఎందుకంటే దాంట్లో కొంచెం బాగా అర్థం ఉంటదని అది ఇదని అట్లా అంటరు కదా ఇప్పుడు వచ్చే మూవీస్ లా అంటే ఇగ అం లా స్టోరీ అని అది అని ఇది అన్నట్లు ఉంటయి కదా
లేద అవే అవేమి లెవ్వు ఇంకా అంటే ఉంటది ఆదొక పాట కూడా ఉంటది కదా సినిమాలో అదొక జస్ట్ కామన్ ఒక థర్టీ మినిట్స్ వరకు అదొ ఒక కామన్ నిజం కదా ఇప్పుడు వేరే వేరే కంటెంట్ తోనే ఇస్తున్నారు లైక్ డివోషన్ వి తీస్తున్నారు ఇంకా యాక్షన్ తీస్తున్నారు
అవును
కామెడీ తీస్తున్నారు
ఉ
కాకపోతే అదొక జస్ట్ ఏ పార్ట్ అది
అవును కాగాని నువ్న్ది కరెక్ట్ అంతేగాని ఇప్పుడు ఇప్పుడు అంటే సినిమాలల్లా మనం వేసుకునే బట్టల విధానమైన ఎ ఇప్పుడు ఎందుకంటే ఓల్డ్ సినిమాలు వేసుకునే బట్టల విధానమైన ఎట్ల డిఫరెంట్గా ఉంటుది అట్లా అంటనని
సో ఇప్పుడు డిఫరెంట్ే ఉన్నాక కాపోతే ఇప్పుడు అప్డేట్ అవుతుంది కదా జనరేషన్ కూడా సో డిఫరెన్స్ ఉంటంది అలా అని చెప్పేసి మరీ అంత ఓకే టాలీవుడ్ లో అయితే అలా లేదు
అదే కొంతమంది కట్లు ఉండే కొంతమంది ఇట్లుంటది కదా ఐస్ మామూలుగా నీకేదిష్టాం అని
టీ ఏంటంటే ఇప్పుడు అందరు మన కల్చర్ మన తెలుగు కల్చర్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. తెలుగు అంటే తెలుగు కాదు సౌత్ సౌత్ ఇండియన్ డ్రెస్సింగ్ కల్చర్ ని కొంతమంది ఫాలో అవుతుంది అదర్ కంట్రీస్ లో కూడా బాగానే ఫాలో అవుతున్నారు కదా
ఇప్పుడు కాదు ఇప్పుడు మామూలుగా వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎట్లా అంటే అది ఇప్పుడు మన్నా ది తెలుగు సాంప్రదాయాలున్న నచ్చి మనం కట్టుకునే చీరలు అట్లాంటివి వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా వేరే అంటే కంట్రీస్ నించి వాల్ కూడా వాళ్ళు ఇట్లా రెడీ అవుతారు అట్ల అంట మన వాళ్ళ ఏమో అట్లయితారు వాళ్ళేమో మో మనలేక అయ్
ఎస్ ఎస్ ఎస్ థట్స్ యే కారిక్
అదే అట్లా నేను అనేద్ ఎందుకం మనం తయారయ్యే విధానం, మన చేసే పండుగల విధానంమయినా, లేదంటే మనం ఉండే విధానమయినా, మనం తిన్నే ఫుడ్డే, వాళ్ళకి అన్ని వాళ్ళకి నచ్చుతానే తెలుసా మనకు సంబంధించినవని వేరే దేశం వాళ్ళకి
అవునక్కా అవునవును
అట్లా అంటన్న మనకేమో వాళ్ళ యి నచ్చ నువ్వు అన్నట్టే ఈ జనరేషన్ వాళ్ళకి
అవును ఎందుకు చెప్ప లా అవునువన్నీ ఎందుకంటన్నా అంటే నాకు కూడా ఇంగా కోవిడ్ వచ్చింది కదా కోవిడ్
ఆ
కోవిడ్లో ఖాళీయే కదా. సో క్వారంటైన్ టైమ్ లో ఇంగా ఏం చేయాలో తెలీక కె డ్రామస్ అప్పుడు మస్తు పాపులర్ అయింది కదా. ఐ మీన్ కొరియన్ కొరియన్ నా మూవిస్ సిరీస్ దానికి అడిక్ట్ అయితే ట్విస్ట్ ఏంటి తెల్సా కొరియన్ అనుకొని ఫస్ట్ నేను చైనీస్ చ్యూసా. ఆహ్ చైనీస్ డ్రామాస్ చూసా. కొన్ని ఆ తర్వాత ఓ కొరియన్ చైనీస్ డిఫరెంట్ ఇది చైనా వాళ్ళది, అది కొరియా వాళ్ళది అను కొని డిఫరెన్స్ తెల్సుకొని అప్పుడు చూసా ఇంగా కొరియందు
అయితే నువ్వు అన్నది ఆ అంటే నువ్వు చూ ఇంట్రెస్ట్ ఉండే నువ్వు చూసినవేమో కాని. ఇప్పుడు నువ్వు కొరియన్ అనేది తెలుసా కొంతమంది దానికే అట్రాక్ట్ అయిపోయి దాని లాగానే అయిపోతారు తెలుసా.
ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు తెలుసా.
ఆ ఎందుకంటే నేను చూశినా తెలుసా కొంతమంది ఇగా ఆ
ట్రాక్ట్ అవుతున్నారంటే అందులో ద వే ఉమెన్ ట్రీట్ లైక్ ఏమంటారంటే ఒక అబ్బాయి ఒ క అమ్మాయిని ట్రీట్ చేసే విధానం లైక్ ఎ బేర్ మినిమమ్ ఉంటది బేర్ మినమం లేకపోతే ప్రిన్సెస్ లైక్ ఎమంటరు ఒక ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ ఒక స్ట్రేంజర్ కూడా యా ఈవెన్ ఇప్పుడు కొరియా లో ఒక స్ట్రేంజర్ కూడా ఒక అవతని పక్కన ఒక అమ్మాయి ఏదైనా సఫర్ అవుతున్నా లేకపోతే నించోన లైక్ బస్ లో వెళ్తున్నా కూడా దే విల్ గివ్ ఏ సీట్. ఫర్ దెమ్ వాళ్ళు కూర్చున్నా కూడా నుంచి ని వాళ్ళకి సీట్ ఇస్తారు అండ్ వాళ్ళ కల్చర్ కూడా మోడర్న్ ఏం కాదు. మరి మోడర్న్ ఏమి ఉండదు. ఇంగా మోడర్న్ ఆల్సో ఉంటది. కాని వాళ్ళ కల్చర్ కూడా బావుంటది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటది. మంచి గనే ఉంటది మొత్తం. కవరింగ్ అయ్యె ఉంటది అండ్ కొంచెం ఇప్పుడు మన దాంట్లో న్యూ జనరేషన్ కాకుండా ఓల్డ్ జనరేషన్ లో ఉంటది కదా డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ దాంట్లో కూడా అ అలాంటిదే డ్రెస్సింగ్ స్టైల్ ఉంది.
హ్
హ్ కొరియన్ డ్రామాస్ ఎక్కువ ఎందుకు చూస్తున్నాం అంటే మన కంట్రీలో మన స్టేట్ లో ఇప్పుడు ఏ పర్ సపోజ్ చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో కోపంలో ఎలా మాట్లా ఎమో ఎలా ఎన్నెన్నో మాటలు అనేస్తడు కానీ అక్కడ అక్కడ కల్చ చెలు అక్కడ అలా కాదు వాళ్ళు ఎలా అంటే తెలు కంట్రోల్ దెమ్ సెల్ఫ్ దైర్ సెల్ఫ్ కోపం వచ్చినా ఏమి వచ్చినా అండ్ వాళ్ళు ఏంటంటే ప్రైవసీ ఎవరు ప్రైవ ఒకవేళ బిట్వీన్ లవర్స్ అయితే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటది మన దగ్గర అలా కాదు ఇప్పుడు నేను ఫో ఇప్పుడు మా నేను అమ్మాయిని కదా నాకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను వాళ్ళకి కాల్ చేసి ఆ యామ్ బిజీ రైట్ నౌ అంటే వాళ్ళు అడు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు అని అడుగుతారు బట్ అక్కడ అలా కాదు ఓకే ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయండి
అంటే అర్ధం ఇప్పుడు నువ్ అనే మాటే హ్మ్ అయితే అర్ధం చేసుకుంటారు వాళ్ళు
యా యా నిజంగా
క అంటే ఇప్పుడు మన దగ్గర అయితేనేమో అబ్బా ఎందుకు అని గుచ్చి గుచ్చి అడుగుతా ఉంటారు నువవు అన్నది అట్లా వాళ్ళ ఏమో అర్ధం చేసుకోని ఇక దానికి ఇక మళ్ళ మనల్ని సబ్ జీ ఇరన్న మాగా
అవును ఇది స్క్విడ్ గేమ్ చూసావాక్క నువ్వు సీజన్ టూ స్క్విడ్ గేమ్ సీజన్ టూ
చూడలేదురా నేను
అది కొంచెం బాగుంది ఫస్ట్ సీజన్ అన్ నాకు అంత ఏం నచ్చలేదుో సీజన్ టూ బాగుంది చూశాను
హా
ఇ తెలుగు మూవీస్ లో ఎక్కువ ఏమన్నా డివోషనల్ మూవీ అక్కనట్టు చూడలేదు చూద్దాం అనుకున్నా చూడలేదు ఆ డివోషనల్ మూవీస్ లో ఇంకా ఇద ప్రభాస్ జీ రాజాసాబ్ చూసా
హా
అది చూసా కొన్ని మూ ఎన్టీఆర్ మూవీస్ ఈ మధ్య కొంచం నచ్చుతున్నాయి మా దేవరా అయితే దట్స్ మై ఫేవరెట్ అక్క
మొన్నొచ్చింది కదా మొన్నొ ఒకటి శంబాల అనని
ఎవరిది ఇడియార్దా
ఎన్టీఆర్ది కాదు అది పేరు నాక హీరో పేరు వేరుగాని సాయి కుమార్ వాల్ళ కొడుకు
ఓహో అత నా ఆది
హా ఆది చెంపాలనా ఇది సంథింగ్ సినిమా పేరు కూడా అట్లనే ఉంటది
ఏమో నాకు ఇంకా కొంచెం పెద్ద మూవీస్ కొంచెం పెద్ద మూవీస్ ఉం టర్ని చూడబుద్ ఐతదాక్క
అంటే పార్ట్ వన్ పార్ట్ టు చూ లక్కన
కాదు ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద హీరోస్ ఓకే ఇది మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటాది చూడాలి, అని అనిపిస్తేనే చూస్తా
అట్లయితే మరి ఇప్పుడు మొన్న చిరంజీవిద్ వచ్చింది కదా అంటే శంకర వర ప్రసా సాద్ సమ్థింగ్ ఉన్నది కాద సినిమా హ్మ్ హుహు అమిస్ సినిమా లెక్క నేను హా హ్మ్
కాక్పోతే ట్రై ఈలర్ ద్వారా వాళ్ళకి మస్తు క్రేజ్ వచ్చింది,, కానీ ఓకే ఇంకా ఫ్యామిలీస్ లైవ్ చేస్తారు కాబట్టి, అది హిట్ అయింది.
ఇప్పుడు నువ్వు అన్నదేమో బాలకృష్ణది అఖండ టైప్ అంటనే మో అవి మామలుగా మస్తు పెద్ద హిట్ అయి అంతే కదా అట్లాన్
అది అది నేను చూద్దాం అన్ అక్కక్క కాకపోతే నాకు బా బాలకృష్ణ అంటే వస్తున్నా చదువు
మూవీ మంచినే ఉంటదిగా
మూవీ ఆఖండ వన్ చూసా అది బాగుంది. నా పోతే ఇం బాలకృష్ణా నాక
నేను కూడా అ కండే వన్ చూసిన కా ఆ అ కండే టూ తెలియదు నాకు అస్త సలు
అవును అది బాగానే ఉందంట ఒకసారి చూడాలి మళ్ళీ ఇది కా మూవీ కూడా బాగుంది చూసా
అసలుే న పేరు కూడా వెడిలే అయితే అే
అద అదే కిరణప్ప వరంని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది
ఆ
మీ ఫేవరెట్ మూవీ ఏంటక్క
ఏ నా ఫేవరెట్ మూవీస్ అంటే మూవీ అంటే మూవీ ఏం లేదులేగాని
జస్ట్ ఒక మూవీ అదైతే నేను చాలా సార్లు చూశాన్న మూవీ
చాలా సార్లు చూసాన్న మూవీ అంటే హీరో ఇష్టం అని కాదు కాని చూసిన అంతే అదేంట చూసినా వాళ్ళు అర్జన్ సరే నోడు సినిమాను ఆ సినిమా చూసిన చానాసార్లు అది ఎందుకో చూసినా చూడ బుద్ధి అయితా ఉంటది
మధ్య లో ఉన్నావ్
మరి అంతే మరీ ఓల్డ్ కాదు మరీ న్యూ కాదు ఇట్లాంటి అంటే ఆ హీరోలదయితేనే చూస్తా
అవునా అది కూడా బాగుంది అది కూడా కొంచెం యాక్షన్ థ్రిల్లరే ఉంది యాక్షన్ ఉంది అందులో అ
మంచిగా ఉంటది ఆ హీరోయిన్తో బాగుంటది ఈ హీఇక్కడ అంటే ఇద్దరు హీరోయిన్స్ కి మంచిగ ఉంటది స్టోరీ ఎవరిది వాళ్ళకి బాగుంటది
అవునక్క అవునవును అందులో సాంగ్స్ కూడా బానే ఉన్నాయి
కొ చూసేది
అహహ అవును
అ
నా ఫేవరెట్ మూవీ అంటే సలారు సలారు ర దేవరా ఈ రెండు నా ఫేవరెట్ మూవీస్
హ్మ్
హ్మ్ కాకపోతే దేవరా దేవరా ఫేవరెట్ అయితే సలార్ మూవీ నేను ఆ సలార్ మూవీ నేను ఫస్ట్ టైం చూసి అప్పుడు నాకు అర్థం కాల దాని కోసం రెన్ ప్రభస్ దత్
ఆహా ప్రభాస్ స
ఇంకా సెకండ్ టైం వెళ్ళి అప్పుడు చూసా అప్పుడు అర్థ అయింది అసలు ఆ మూవీ కానీ బాగుంది
ఏమో నేను కూడా చూసినట్టు ఉన్నది కానీ అంతగాన గుర్తు మళ్ళా ఒకసారి చూతనే గుర్తుకొతుది
హు
సరే రామరి ఆ